చలో
బాగున్నావా కోమలి.
బాగున్నాను రెడ్డి నువ్వెలా ఉన్నావ్
మ్ బాగున్న కోమ
ఏం చేయలె రెడ్డి పడు పొన్నగాని తింటివా
తిన్నావా కోమ్లీ
లేదు ఈరోజు తినలేదు.
మీ
మా బీజీలో పులుసు కూర బాగా చెయ్యాలె
అహో షేట్
నువ్వు
నేనా నేను తిన్న మాదంతో కలర్ రైస్ చేసినారు లే బిర్యానీ అంటే అంటే కలర్ రైస్ అంటే బగారా రైస్ చేసి అంటా
హ్మ్ అవునా
హ్మ్ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినావా
చేయిస్తా రెడ్డి ఇప్పుడుదాకా వాళ్ళతోనే మాట్లాడుతున్నా నేను
అవునా అందుక అందుకే బిజీ వచ్చింది.
ఆ ఎట్లా రెడ్డి నువ్వు చేసినావా ఇంట్లో వాళ్ళకి
ఆ చేసింది కొమలి
ప్రాజెక్ట్ అయిపోయిందా మీది
ఆ లేదు కోమలి ఇంకా ఉంది. పని ఉంది ఇంకా ఆ స్టాక్ మిడి లోయ్ అదే ఉంటది మరీ తాను ఉండలేదు అదికి ఏమి స్పెషల్
ఉగాదికి స్పెషల్ ఏమి ఉండదు. మీరే కదా మేమ్ క్రిస్టియన్స్ కదా
అవునా ఉగాది పచ్చడి చేస్తాం సూపర్ గా ఉంటాది.
తీసుకరావొచ్చు కదా తింటాను. దేవుని దగ్గర దేవుని దగ్గర పెట్టకపోతే చాలు
ఆ
ఏమ్ చేస్తావ్ ఏంటి స్పెషలు ఆ
మీది గుడ్ ఫ్రైడే కూడా ఉంద అనుకుంటా నెక్స్ట్ ఇస మంతా ఈ మంతా
నెక్స్ట్ మండే ఫ్రైడే
ఉ దానికి ఎట్లా ఎంజాయ్ చేస్తారా పాగా
ఏం ఎంజాయ్ అయిదు చర్చికి వెళ్ళసి అంటే ఫాస్టింగ్ ప్రైస్ ఉంటయన్నమాట
ఆ
అంట ఆయ ఆ రోజు ఆయన చన్నపోయిన రోజు అన్నమాట
ఓ అవునా నాకు తెలీదు అందుకి న
ఫ్రైడే రోజు చనిపోతారు ఇంకా సాటర్డే సండే సాటర్డే గ్యాప్చ్చి సండే లెగుస్తారనమాట
ఆ
ఇం కా అప్పుడు
ప పండగ బగా
ఈశ్వర్ చేసుకుంటారు బాగా ఈశ్వరన్న ఇంకా అది క్రిస్మస్ బాగా చేస్తారు
అవును మీకు ఎట్లా చేస్తారు చెప్తారా పడగలంతా కుత్త
అదొక్క ఫెస్టివల్ ఏము ఉండదు కేక్ గట్ చేస్తారు ఇంకా ఫ్యామిలీస్ తో హ్యాపీగా చర్చికి వెళ్తారు
హ కొత బట్లంతా కర్సి కొనుక్కుంటార అనుకుంటా బిర్యానీలు అన్నీ చేస్తారా
ఆ బిర్యానీలు అన్ని అప్పుడే చేసుకునేది
అ మేముగాద అంటే ఇది పద్ధతిగా అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపిండే వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం అనమాట
ఉగాదినిత్త లాగగ కత్త సంస్ లా ఉగాది
అందుకని ఆ పెద్దవాళ్ళకి బట్టలు పట్టుకుంటే వాళ్ళే దేవళ లేకట్ట అనమాట
సంక్రాంతికి పెట్టుకుంటారు కదా మళ్ళీ ఏమి ఉగాదికి
చిత్తూరు సైడ్ ఎలా అంటే ఉగాదికి పట్టుకుంటారు
అవునా నాకుని తెలిసినంత వరకు సంక్రాంతికే పెట్టుకుంటాను
ఎకే పెట్టేది మా వాళ్ళ ఏమో నేను చేప్ చూసిన చిన్నప్పటి నుంచి చూస్తాను వాళ్ళు ఉగాదికే పడతారు అదే కొత్తవత్సరం అని అప్పుడు చేస్త అప్పుడు
తాతంయవ బట్లు
ఆవా మా తాతకే మా అమ్మ తీసుకుంటుంది నేను తీసుకోను చీరా ఓ నా టవలు
కొల్గి వాళ్ళకి గేమ్ ఇష్టమో అన్ని చేసి పెడతారా ఆ రోజా
టే నాన్ వెజ్ చేయరు ఇయంత్ అంత వేజ్ చేసి పెడతాం
ఆ హాలిడే కథ ఆ రోజు నువ్వేం ప్లానింగ్ చేసుకోలేదా
నేను అయ్యో మా ఇంట్లో అవిజేసేక్ సరిపోతుంది మా అమ్మలతో పాటే
ఉమ్
ఇంకేం ఇంకేం ప్లానింగ్స్ ఉంటాయి ఇంకా మా అమ్మ వాళ్లు బయట కూడా రారు ఆది చేశాకే అలిసిపోతారు నన్నాలు నా క్ అమ్మల్ కి అసలు నేలకట్టే ఉండదులే
నెలకట్ ఉండదు అసలా
కు పనులు అయిపోతాయి ఇంకా అదే ఇంక రోజులు తిన్నా తిన్నా ప్రశాంతంగా ఉంటారేమో ఒక పోూట కా నో ఒకటన్నా అది కూడా ఉండదు పప్పు చేసి పెడతానే ఉండాలి
అవున్లే చప్తే కదా ఆంటికి కష్టం కదా ఆంటీ వాళ్ళకి
అయ్యో కాచ్ తనుకోంలే
ఉ
ఆ కొ అయితే మీ అమ్మకు కూడా కష్టమే కదా మీరేమన్నా హెల్ప్ చేస్తారా ఏం చేయరాడా మీ అమ్మ ఒకటే చేసుకోవాలి
మాయే అమ్మ ని చేసుకోను
అందరూ చేస్తారు హా అది మే మా ఇంట్లో అందరూచే చేసుకుంటారా మీరు అంటే వంట అట్లా హెల్ప్ ఉంటుంది మా కోడుకులు అం ఆంటీవాళ్ళు మమ్మీ వాళ్ళు మాత్రమే చేయలా అంకుల్ ఒళ్ళు ఏం చేయరు
మా అమ్మ ఆర్డర్ వేస్తుంటాది మా నాన్న మీద
ఆ
ఐ కట్ చేయి ఈ కట్ చెయ్యమని
అట్లే ఉండాలి నిజంగానే ఇట్లా ఇట్లా ఉండకూడదు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటానే కదా పని అనేది సులువుగా అవుతుంది ఊ ఇంకేమి ప్రాజెక్ట్ ఎప్పుడు మీకు సబ్మిషన్
ట్వంటీ ఫైవ్ అట్లా అన్నారు వాళ్ళు ఏమో ఏం చెప్పట్లేదు కాలేజ్ మేనేజ్మెంట్
హు
అబ్బా కాలేజీకి పో టెన్ అంట థర్టీ నుంచి
థాట్టి నుంచి హా మిడ్డు
మిడ్ ఇంకా రేపు సోమవారం నుంచి అన్నారు వాళ్ళు
ఆ చదివారా
చదవాలి రేపు ఉండలే ఇంకా టైం ము ఆన్సర్లు కూడా తెలియ ది ఫస్ట్ మనం ఆన్సర్లు అన్నీ చూసుకోవాలి
వన్ డే బ్యాటింగ్
అంతే ఈమె ఎవరో జొన్నవాటికి పిలిసి సారు
ఆ వెళ్తారా
ఆ వెళ్దాం అనుకుంటున్నాను ఏమో చర్చికి వయసి
దగ్గరే కద జొన్నవాడ ఉండేది.
ఉ
బావుంటుందా గుడి.
ఏమో తెలీదు రెడ్డి వస్తే మా ఏమో టెంపుల్స్ కి వెళ్ళాలి వెళ్తున్నాను నేను
ఆహా
ఒకవేళ చర్చికి వెళ్తే టెంపుల్ లే అది పీజీ సెట్ అప్లై చేకున్నాం అని.
ఆ ఓకే కన్పూర్ జాతరకు పోలేద
మఓలేరి రెడీ అవునా ఎప్పుదినించ్చో చిన్నప్పటి నుంచి పోవాల అనుకుంటున్నా పోవలే.
అవునా సూపర్గా చేస్తారంట నెలూరు దగ్గర.
ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో వస్తున్నాయి కదా
ఆ దేవతం బల్ రెడి చేస్తారు వాలు మొత్తం శారీ కూడా అంత సిల్వర్ లో ఉంటది అదే. వెండితో ఇంగో రోజు ఇవ్వాలి అంత బంగారంతోనే ఉంటది దేవత అంతా సూపర్గా ఉంటది. నేను దేవత గోల్డ్ వేసినప్పుడు చూసినా ఆమని.
ఆ చిన్నప్పుడు ఎలారే రీస్ సెంట్ పోలేదా.
రీసెంట్గా ఏం పోవాల ఇంకేం కోమలి
చెప్పల పోవే ఇే చలో ప్రాజెక్ట్ అంతా క్స్ నను ఒకటే
ఆ
ప్రాజెక్ట్ అంత చేయాస్తున్నా నువు
చెయాలమ్ మా టీమ్మేట్స్ అందరూ అబ్బా దేనికి పనికిరారు నాకు ఒకదానికి దోస్తారు పని అంతా.
ఆ
అ ఎట్లా
ఏమంటా వాళ్ళికి చేయడానికి అమ్మాయిలు అంతే లే రెడ్డి
వాళ్ళ ఎప్పుడూ అంతే కోమలి నాకు బళ్ళె కోపంముస్తా అంటది ఒక మనిషి చేస్తా ఉంటే ఎట్లా తబిలాష్ సార్
ఆ ఆ ఆ
అట్లాఉంటది మా వాళ్ళతో ఏం చేసేది
ఏం చేయలేం గాని, అబ్బాయిలు కూడా అంతే తెలుసా మా బ్యాచ్ లో ఉన్నారు మా గిద్దరు
మ్
సరిపోతారు అమ్మాయిలు కూడా
మారనాళండడు ఏ మస్ ఫోన్ చేయడు ఏం మాట్లాడ్డు గంభీ అతని పేరు గ్యాబ్రియల్ అని మా కాలేజ్ లో ఫార్నర్స్ కొందలే
అవునా మా కాలేజ్ లో ఉండదు
మీకేం కూర చేసారు
కుడుచుకోరగాని అది ఏం వాళ్ళు వాళ్ళు ఎత్త్తినేసి తట్టుకోడానికి చేస్తుంటారు ఆ కూరలు
అవును నిజంగానే సామి తినలేము నెల్లూరులో
ఏమో పాడు వాళ్ళు వాళ్ళ కూరలు వాళ్ళకి నమస్కారాలు
మీద మీద గ్యాస్ తెచ్చుకున్నారూ మీ రూంళ్ళు అంటే మీరే చేస్కొని దింటారు కదా వంట
గ్యాస్ రేట్ ఎక్కువ అయిపోయిన లేదా ఎత్తుకున్నారు తెచ్చుకున్నాం అనుకున్నాం ఊ ఇంకా పోలే సరన్ గా వేరే దగ్గరికి ప్లాన్ కుదిరి అక్కడికి వెళ్ళనామా ఇంకా గ్యాస్ మందలం మరిచిపోయినాం మేము గ గ్యాస్ గురించ మరి హింగ్ వేర దగ్గరికి వెళ్పి
అవునవును
ఇంగ వచ్చలోపోలా గ్యాస్ రేట్ పెరిగిపోయా
అనఅవును
ఇంగ అది ఎంత తీసుకుంటారో
కంలే జరుగుతండయి మనకేం ఉండదు మనం రవాాల
మ్
రావు అన్నీ సరిపోతాయి అదే ట్లు పెరిగిపోతయి
అన్నీ ఇంకంతే మనం ఏం కొనేటట్టులేవ్ ఇంకా
హు
నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాన్ని ఏవన్నా చేసుకోవాలి మనం
హ అమ్మ ఖచ్చితంగా లేకపోతే ఉరివే సరిపోదు.
ఆ పిల్లలు పుట్ ట్టిన గన్కొ ఇంగంతే వాళ్ళకి సరిపోదు మన్ కుసరిపో
పంలే
హు
సరే అయితే జాగ్రత్త.
ఆ సరే ఉ బా రాస్తా నువ్వు కూడా బా రై
ఆ బై
బాయ్ గుడ్ నైట్. టాటా సి యు.